హలో హలో
చెప్పు
హలో
ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
మ్యాంగో మోటార్స్ చెయ్యలేమో హలో
మ్యాంగో మోటార్స్ నెంబర్ ప్లేట్ అది మనకు బండి అనేది రెండు మూడు బండ్లు ఉంటాయి దానికి ఒక ఒక్కొక్కటి బండికి రెండు ఉంటాయి మూడు ఉంటాయి టైర్లు ఒక్కొక్క బండికి నాలుగు టైర్లు కూడా పెట్టొచ్చు అంట మనం
అవునా ఇది మనకి ఎం చెప్పబడదా అండి నెంబర్ ప్లేట్ రానికి టెన్ మినిట్స్ ఆ ట్వంటి ఆ
నెంబర్ ప్లేట్ రావడానికి మనకు ఇప్పుడు ఒకటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ అయినాక మీరు వెళ్ళి అక్కడికి వెళ్లి ఆటో ఆఫీస్కి వెళ్ళి
ఆహ అది కాదు అది కాదు ఇప్పుడు కాల్ కాల్ గురించి నెంబర్ ప్లేట్ కాల్ టెన్ మనిట్స్ ఆ ట్వంటీ మనిట్స్
ఆ కాల్ గురించి టెన్ మినిట్స్ ఉంటుంది అంతే టెన్ మినిట్స్ తర్వాత నేను చెప్తాను అప్పుడు అయిపోతది అయితే మన ఇక్కడ మనకు మంచిలా మనకు తెలిసిన బావ ఉంటాడు తను బిజినెస్ అన్నట్టు బాగా బిజినెస్ చేస్తాడు అతను అవునా తను అమలాపురం ఆ తిడు చాలా వెళ్తాడు అతను కోడి పందాలకు అటు ఇటు బాగా వెళ్తాడు తను బిజినెస్ పెడదాం అనుకుంటున్నా అయితే మంచిర్యాలలో మీకు తెలిసి ఉంటుందా ప్లేసు
తెలిదా అన్నా ఎమిది
ఓకే ఓకే ఇంకా చెప్పండి మరి దేని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు మనకు ఇది మీకు బండ్ల గురించి తెలిసి ఉంటుంద మీక్ జుప్టర్ ఎక్కినా మన దగ్గర ఇది మన ఏమా వెహికల్స్ వస్తాయ్ మ ఎందుకంటే మనది ఎమా దాంట్లో ఆర్ వన్ ఫైవ్ వెహికల్ ఉంటుంది అది మనకు నచ్చుతుంది అదేటి అది మంచిగ ఉంటుంది వెహి క్లబత్
తెలుసా అండి కన్ మీరు నర్పంది ఇట్లా స్తారండి నేఇంతవరకు ఆ వెేహికలే నడపలే
అవునా వెహికల్ అది మంచిగ ఉంటుంది అది మన దానికి వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ ఉంటుంది అది
అదే అండి మీరు నడపంది ఎట్లా చెప్తారా అండి వేహికల్ గురించి
త అన్నీ ఉంటాయి దాంట్లో
అంటే నిల్త్ మీకు నడపంది ఎట్ల చెప్తారాండి
తిన్నారాండి
తిన్నం తిన్నం అనే ఇక్కడ పునుగులు పునుగుల్ కట్టారు ఇక్కడ ఫ్రీగ ట్వంటీ రూపీస్ ప్లేట్ అన్ని పునుగులు అంతేన నా డబ్బులు ఇత్తే పో
క టెన్ రుపీసా టెన్ రుపీసాక అవునా ఎన్ని ఇచ్చారు ట్వంటీ రూపీస్ కి
ట్వంటీ రుపీకి సిక్స్ సిక్స్ ట్వెల్
ట్వెలా ఆ ఆరునా ఎలా రౌండ్ గ ఉంటాయ పునుగులు ఎలా ఉంటాయి
చపాతి గుండ్రంగా ఉంటాయి కొన్ని చెప్పలేమండి సిచ్యుయేషన్ బట్టి నేను తిస్తాను నాలుగు వేలు డిస్కోంట్య్ చెప్పలేమండి మీరు ఏదంటారు నాలుగు వేల డిస్కౌంట్ ఇచ్చిరట ఆర్కే ఎద్ద ఆ
లేజంన్డర్ వెహికల్ అంటే స్కూటర్ ఆన
స్కూటర్ వన్ టెన్ వన్ ట్వంటి ఫైవ్ సిసి స్కూటర్
అవునా ఇంకా మీకు ఏ బైక్ల గురించి తెలుసు
ఎస్మైల్ అండ్ ఎ ఎగ్జైట్ సిరీస్
ఎబ్జైట్ సిరీస్ ఆ ఎబ్జైట్ లో ఎన్ని ఎన్ని వేరియంట్లు ఉంటాయి
ఎబ్జైడ్ ఇస్లానే ద మ మాత దీన్ అ
మాతదినని వేకినట్టుందా
ఆ
అయితే నెంబర్ ప్లేట్ మరి మీకు మీరు దేంట్లో పన్ చేశారు ఇంతకు ముందు యమాస్టోర్ మ శరా మ్మ్ హు
ఇంకా చెప్పండి
మీరే మీకు ఏ కూర ఇష్టం అండి
మనకొచ్చేసి కోడి కోడికూర అని
చికెనా చికెన్ మనం ఎలా వండుతారు ఇక్కడ మా బావ వండుతాడు మా బావ మంచిగ వండుతాడు అండి చికెను అతను పెరుగేస్తాడు ఉమ్ పెరిగేస్తాడు తర్వాత మసాలా ఉంటది ఐదు రూపాయలు ఉంటే ఐదు రూపాయలు ఉంటది మసాలా తర్వాత ఐదు రూపా పల్ది పది రూపాల పెరుగు ప్యాకెట్ ఉంటది తరువాత నూట ఎనభై రూపాల నూనె ప్యాకెట్ ఏస్తాడు
స్కూటీలో వచ్చేసి ఫ్యాషన్ తీసుకుందాం అని ప్లానింగ్ ఉన్నా
స్కూటీనా అండి స్కూటీలో ఫ్యాషన్ మీకు మైలేజ్ మంచిగుంటుందండి అది మైలేజ్ మస్ ఇస్తుంది తీసుకోవడం బెటర్ ఉంటుంది అది మీ ఆ లేడీస్ పరంగా అది బెటర్ ఉంటుంది మీకు ఇప్పుడు మనకు క్రికెట్ స్టార్ట్ అయితంది క్రికెట్ కూడా మీరు చూస్తారా అండి క్రికెట్ ఇప్పుడు ఆర్సిబి ఆర్సిబి ఉంటది ఆర్సిబి ఉం అది అదే ఆర్సిబి అవన్నీ ఉంటాయి టీమ్స్ ఉంటాయి టెన్ టీమ్స్ ఉంటాయి అవ్వనుంటాయి టే మనకు చికెన్ అదే ఐదు రూపాయల మసాలా వేస్ స్తడు పది రూపాయల పెరుగు ప్యాకెట్ అవ్వన్నీ ఫస్ట్ కలుపుతడు ఫస్ట్ అన్ని కలిపి ఫ్రిడ్జ్ ల పెడతారు ఫ్రిడ్జ్ ల పెడతారు ఫస్ట్ తర్వాత బోల్ బొల్లూ ఒకళ్ళు తోమాడు బోల్ ఇంకొకళ్ళు తోని తోమన్నటాడు కానీ తోమడు అతను ఇంకొకళ్ళ తోన్ తొమిపిస్తాడు కానీ అతను తోమడు బొల్లు
ఆ అతను తోమడు
అతన్ తోమడు మొత్తం నీట్గా ఉంచాల అతనుక్ గాని అతను తోమడు
అవ నీటిగా ఉన్నాకుండా ఏం కాదు
కానీ పింక్ పియడ్ బాగా నీట్ గుంటుందండి
ఇంగ వేరీ ఎక్స్పెన్సివ్ అండది ఆ ప్లేట్
పింక్ ప్లేట్ బాగా నీటిగుంటుంది అది ఆ ఫస్ట్ దాంట్లో ఫ్రిజ్ లో పెడతా ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత ఉల్లిగడ్డలు ఉల్లిగడలు కూడా వేరే అతనే కోస్తడు
ఆ అవును బోలు అతను నాక్ తెలిసి బోల్ కూడా అతను లావుగా ఉంటాడు అతను అవునవున్
ఆ బోలు
ఇంకొక ఇంకొకతను ఉంటాడు కళ్ళద్దాలతను అన్
ఎవ ఆ కళ్ళద్దాల తను గూడు అతన్ నార్మల్ ఉం టాడు అంతే ఉమ్ హు హు ఆ మళ్ళ వచ్చి ఏళ్తడు సెట్టింగ్ చేసి వెళ్ళిపోతాడు అందరు సెట్టింగ్ చేస్తర్ తర్వాత ఉల్లిగడ్డలు ఒకళ్ళుకొయ్యమంటరు వాటర్ ఒకళ్ళని తేమంటరు
ఆ ఉంకొకతను ఉంటాడు కానీ ఇంకొకతను అయితే అసలు ఏం దేనికి పనికి రాడు
ఇంకొక అతను అబ్బో అతని గురించి ఇప్పుడు వద్దండి ఇప్పుడు వద్దు అతను చాలా డేంజర్ అసలద్దు
అంటే పాషన్ ప్రో ములక్ పరేషిండ్ అయిన వెహికిల్ అది ఎట్ల దాన్ని ఎట్ల స్టార్ట్ చేయను
ఫ్యాషన్ ప్రోని మనం వెహికిల్ అనే ఫస్ట్ పెట్రోల్ పోపించుకోవాలండి వెహ్
పెట్రోల్ పోస్తే కిందికెళ్ళి ఏళ్ళిపోతుంది లీకయుతుందా
మొన్న మాకు తెలిసినతనయినే పెట్రోల్ పైప్ తీత్తాని మొత్తం గడ్డ గడ్డ ఊసోచ్చిందండీ
అవునా చూసుకోవాలి మల్ల అవన్నీ మన షోరూమ్ లా చేస్తారు కదా అవన్నీ చూసుకోవాలి మీరు
ఆ షోరూమ్ లోకి ఎట్ల ఎల్థాదండి బండి మీరు అపాచి వెహికల్ తీసుకొస్ స్తన్నారు ఏమైంది
ఆ అపాచీ వెహికల్ కూడా ఉంటది మనకు అపాచీ వెహికల్ అనే
రేప్ రేపు తీసుకోని రండి రేపు తీసుకోని రండి మరి ఎల్లిపొందాం
ఆ రేపు వెళ్ళిపోదామా అదే మన చికెన్ గురించి చెప్తున్నా ఇనండి చికెన్ ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ లా అవి ఉల్లిగడ్డలు అవన్నీ కోస్తారు కదా ఫ్రీ అంత కొంచం ఆయిల్ వేస్తాడు అల్లో ఆయిల్ ఏసి ఫస్ట్ ఇవన్నీ వేస్తరు ఉల్లిగడ్డలు, టమాటాలు, మిర్చి ఈ మంచిగ గోల్నాక మళ్ళా ఉప్పు, కారం, పసుపు ఇగ అన్నేస్తడు ఇవేసినాక మళ్ళీ చికెన్ అది ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ ఉంటుంది కదా పెరుగుతోని కలిపింది దాన్నితీస్కొచ్చి యిన్ల ఏస్తడు, ఆ దాన్ని ఏసి తర్వాత మంచి చి కలిపి కొంచెం మూత పెడతారు మీద
అవును
ఆ మూత పెట్టినాక తర్వాత తీసి కొంచెం నీళ్ళు గ్రేవీ కావాలంటే కొన్ని నీళ్ళ వోస్తడు వద్దు అనుకుంటే నార్మల్గ, అలనె ఫ్రైయే చేస్తడు ఎప్పుడైనా
ఆహ ఆ తూప్రాన్ పోయే, తూప్రాన్ వెళ్ళేటప్పుడు కూడ అసలు రిస్క్, రిస్కే అనిపి
అక్కడ, మన కాని మంచిగా ఉంటుందండి ప్లేస్ అది, ఇంతమ మంచిగా ఉంటుంది ప్లేస్ ఆ ఏడు ఏడు వందల రూపాయలు ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది, వర్త్ ఉంటుంది అది ఏడు వందల రూపాయలకది లేసిన మీకు ఏది ఏ ఏ డోర్ ఓపెన్ చేసినా మీకు మంచిగా అనిపిస్తుంది కానీ స్టార్టింగె మంచిగ డోర్ స్టార్టింగ్ డోర్ ఓపెన్ చేయాలి మీరు ఆ బొమ్మ మంచి చిగా ఉంటది అది
లాస్ట్ డోర్ బొమ్మ అనే సరిగె అంటే కొంచె జిప్సీ అది కొ టైప్ ఉంటాయి అట్లా పాకుడు పాము ఇట్ల పాకుతాయి మ
అవన్ని వద్దండి అవి వేరేవి మనం చూడలేము కానీ అవి ఇక్కడంటే మన ఫస్ట్ దానికేవ్వరు మనము మంచిగాొ మంచిగా బొమ్మ మంచిగా ఉండాలి అంటే మనం చూస్తే సాటిస్ఫై అవ్వాలింటే ఈ ఫస్ట్ బొమ్మకె వెళ్ళాలి
సిపి అనేది కూడ ఉంటదండి కొంచ
ఆ ఓకె ఓకె అది మనకు దేనిక్ పనికి రాదండి అది ఇది డాగీల్స్ ఉంటాయంండి డాగీస్ మంచిగ ఉంటాయి అక్కడ డాగిల్స్ ఉంటాయి మంచిగ ఉంట తిన్నాను తిన్నాను నేను ఇక్కడ ఇప్పుడు నేను ఇక్క పాప్కాన్ తిన్నాను పాప్కాన్ అంటే ఫస్ట్ మొక్కలు ఉంటయి దాన్ని ఏేసి దాని నూనెలో వేయించి అవన్నీ వేస్తానండి
ఈ రోజు మేము వింత కార్ చూసా మండి టీవీ కార్
ఆ టీవీ కార్ అవున టీవీ కార్ అహ అంటే టీవీ ఉంటుందా మొత్తం కార్లు
అవునవును ఇంత కార్ విషయం
ఓకె ఓకె ఇంక మరి ఏం చేస్తారాండి మీరు అవునా పునుగులు అయితే ఇరవై ఇరవైకె ఎన్ని ఇచ్చాడండి పన్నెండు ఇచ్చాడ
మన్నే నిశ్చద్
నా కొడుకోల కడ
ఆ కు కువ కొంచం దాటాలన్న ఆ కొంచెం దాట కోతి కోద అనేది ప్లేస్ అదు క్లోజ్ చేశారు
అవునా కోతులు అవున కోతులుంటాయి ఆ కోతులు ఉంటాయి రేపుడు అక్కడ ప్లేస్లో పునుగా అంటే కోతులు ఉంటాయి అవునవును ఇది వరకు రామాలయం టెంపుల్ కాడ మనకు చాలా మంది స్వాములు ఉంటున్నట్టున్నారు కదా
అవునవునువు
హ ఈ మనకు అక్కడ దాటంగానే పటాక షాప్ ఉంటుంది క్రాకర్స్
అవున్ క్రాకర్స్ స్పెసిఫిక్ అది స్పెసిఫిక్ చాప అండ ది
ఉంటున్నా
ఆలిన్ వన్ స్పెసిఫిక్
ంటుంద అదే మనకు అదే అక్కడ బంగారం దొకుతుంది అన్నారుా అయితే
ఆ అది ఆ ముచ్చారు మనకు అవసం శక్తులు అనేటివి ఉంటాయిన్నీ అవునువు
ఇంకా అ మరి ఎలా ఉన్నారు మీరు
ఆ చెప్పాలి
అదే మనకువి ఈ చెప్పులు ఉంటాయిడి బ్ల రెడ్ కలర్ చెప్పు
అవునా అది నాకే అప్పయి అబ్దుల్లా అండి
ఆ మీ మీరు వేసుకుంటున్నారు కదా చెప్పులు అవునా మంచిగాంటాయి అన్న చెప్పులు వసుకుంటే కొంచెం వేరే వాళ్ళ ఎక్క ఉంటారు వేరే రాష్ట్రం వాళ్ళ ెక్క
అవునవునవును
అలాగుంటారు
ఆహా బిహ స్టేప్
ఆ బిఆర్ఆర్లా మన మన ూడదు కానీ తీహచ్ బిఆర్ లాగా అలా ఉంటుందండి మనకుది మనకు బైక్లు అవన్నీ చాలా బాగుంటాయిటు
ఉ మనం ఇది ఇప్పుడైన్న వెహగిిల్ ఇట్లో కొనే ఉంటే హైదరాబాద్ లో తీసుకోవాలని
ఓకే అండి సరే మరి
ఓకే
ఓకే